హలో
హలో
ఆ హలో అండి బాగున్నారా
ఆ బాగున్నాను అండి
ఓకే టిఫిన్ అయిందా
అయిందండి చేసామండి
ఉమ్ ఓకేనండి ఈరోజు మనం ఒక టాపిక్ గురించి డిస్కషన్ చేద్దాము అయితే అదే మనకందరికిీ తెలుగు వారికి అందరికిీ నచ్చే ఫెస్టివల్ ఏంది అంటే దసరా దసరా గురించి మాట్లాడదాం అండి అయితే ఇంకా మామూలుగా దసరా అనేది ఒక మంచి ఉంటుంది అంటే మీన్స్ ఏందంటే చిన్న పిల్లలతో సహా పెద్ద పెద్ద వాళ్ళతో కలిసి ఆ పండగ అనేది సెలబ్రేట్ చేసుకుంటారు అంటే చిన్న పిల్లలకు కు ఎందుకు అంటే ఆ టైమ్ లో టెన్ డేస్ హాలిడేస్ ఇస్తారు వాళ్ళు వాళ్ళ వేలో వాళ్ళ ఎంజాయ్ చేస్తుంటారు మన వేళ మనం అంటే మనకు కొంచ ఎవరికైనా ఆడవాళ్ళకంటే దుర్గామాత అనేది చాలా ఫేవరెట్ ఏ ఉంటది సో అలా అని ఉంటుంది ది చెప్పండి మీరు
దసరా భారతదేశంలోనే అత్యంత ముఖ్యమైన మరియు వై భవంగా జరుపుకునే పండుగల్లో ఒకటి దీన్ని విజయదశమి అని కూడా మనం పిలుస్తాం కదా అండి అంటే దసరా కాకుండా దాన్ని విజయ దశమి కూడా అంటాం ఈ పండుగ అంటే చెడు పై పై మా మంచి సాధించిన విజయానికి ప్రతీకగా జరుపుకుంటారు అది ఆశయుజ మాసం లో శుక్ల పక్షమి దశమి రోజున వస్తుందని మన పెద్దలు చెప్తుండేవారు దసరా పండుగ వస్తుందంటే చాలు ఇగ పది రోజులు మా ఇంట్లో హడావిడి మొదలైపోతుంది ఇక పండగ అయిపోయినంక అయితే ఏదో స్ట్రెస్ రిలీఫ్ అయినట్టే ఉంటది ఎందుకంటే పండగని ఫుల్ ఎంజాయ్ అత్తంగాని ఆ పండుగలో ఫుల్ పని కూడా ఉంటది అం అంటే మేము బట్టలు కొనుక్కోవడం పూల పండుగ ఉంటది కాబట్టి పూలు తీసుకురావడం ఇంకా ఇంట్లో మొత్తం క్లీన్ చేయడం అప్ ప్పాలు చేయడం అవన్నీ ఉంటది సో అందుకే దసరా అంటే టే ఎంజాయ్ చేయడమే కాకుండా ఇంకా కొంచెం ఇక పని భారం కూడా బాగా పడుతది నవరాత్రుల అంత పదవ రోజు ఇగ మేము విజయదశమి జరుపుకుంటాం
ఊ అవునండి డెఫినెట్గా మీరు అన్నట్టే దసరా అనేది ఒక ఆ అంగరంగ వైభవంగా చెప్పుకుంటారు అండ్ ఈ దసరా అనేది ఒక్కొక్క ఒక్క ప్రదేశంలో ఒక్కొక్క తరహాలో జరుపుకుంటారు అంటే తెలంగాణలో ఒకటి ఆంధ్రప ప్రదేశ్ లో ఒకటి ఒక రకంగా జరుపుకుంటారు అయితే యాక్చువల్ గా దసరా రోజు పది రోజులు ఈ పండగ జరుపుకోవం వల్ల ఎంతో అంటే ఒక్కొక్క రోజు రోజుకి ఒక్కొక్క ప్రత్యేకత అనేది ఉంటుంది అంటే ఫస్ట్ రోజు ఒక రక అంటే ఆ సద్దుల బతుకమ్మ అని బతుకమ్మ ఆడుతూ ఆడపడుచులు అందరూ ఎంతో మంచిగా జరుపు జరుపుకునే పండగ అనే సరికి దసరా అనే గుర్తుకు వస్తుంది అంటే అది మెయిన్ గా విశల్ ఏంటి అంటే ఊర్లో, ఊర్లో ఉండే వాళ్ళైనా, అపార్ట్మెంట్స్ లో ఉండే వాళ్ళైనా, కాలనీ స్ లో ఉండే వాళ్ళైనా, ఎవ్వరైనా ఆడపడుచులు కలిసి కట్ ట్టుగా మాట్లాడుకునే ప్లేస్ ఏంది, అంటే బతుకమ్మ అప్పుడే. అందరు కలిసి మా మాట్లాడుకోని ఆ పండుగ అనేది, సెలబ్రేట్ చేస్ కుంటారు.
ఎందుకంటే అది దసరా అంటే, మన లేడీస్ కి ఒక పెద్ద పండగ అని జెప్పచ్చు. ఎందుకంటే పూల పెద్ద పండగ. పది రోజులు బతుకమ్మడడం, డ్యాన్స్లు వేయడం, ఈ డిజేలు పెట్టుకో పోవడం. మళ్ళీ పూలు దేచ్చి అలంకరించుకోవడం, అవి రకరకాల విధాలుగా అందరు లేడీస్ అయితే, ఫుళ్ళు ఫొటోస్ దిగడం. భారతదేశంలోని వివిధ రాష్ట్రాలలో జరుపుకుంటూనే ఉన్ ఉంటారు ఈ పండుగనీ. ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క భిన్నమైన సాంప్రదాయలతోనీ. దసరా పండగ్కి అంటే అనేక పురాణ కథలు ఉన్నాయి. ముఖ్యంగా శ్రీరాముడు, రావణాసూరుడి పైన సాధించ్ విజయాన్ని గుర్తు చేసుకుంటాడు. ఈ పండుగ జరుపుకుంటాన్లు, అట్లా గుర్తు జేస్ కొని మళ్ళ, లంకాది పతి రావణుడు, సీతాదేవిని అపహరించిన తర్వాత, శ్రీరాముడు ఏం జేశాడు వానరసేనతోని, ఈ అక్కడ యుద్ధం జేసేసి సాధిస్తాడు అన్నట్టు. సీతాదేవిని తీసుకూరావడానికి. ఆ విజయం జరిగిన రోజు ఇగా, విజయదశమీ అన్నట్టు, మనం జరుపుకుంటాం. సో ఒక విజయదశం అంటే మనం, ఇంకా అదేంటో ఇగా, ఒక చరిత్ర గలిగిన రోజుగా మనం చాలా బాగా ఎంజేసం. అందుకే ఈ రోజును చెడుపై, మంచి గెలిచిన రోజుగా మనం భావిస్తాం.
ఆ డెఫినెట్ గా అండి. ఇలా అనేది ఒక్కొక్క ఒక దసరా పండగకు అనేది ప్రాముక్ ఖ్యత అనేది ఇలా ఉంటుంది. అయితే మీర్ అన్నార్ కదా రాముడు, ఆ రావణాసురుడు యు ద్ధం తో పాటు ఇంకా అక్కడ, అక్కడ ఇంకొక స్పెషల్ ఉంది. రా వణ్, ఆ దుర్గాదేవి మహిషాసురిని చంపిన రోజుగా, ఆ రోజు కూడా చ్ ద్, ఆ ప్రత్యేకతగా మనము దసరా అనేది జరుపుకుంటాము. అయితే ఇద్ దసరా పండగ యొక్క, స్పెషాలిటీ ఏంటి అంటే, హలో బ్యాక్గ్రౌండ్ నైస్ ఓస్తుంది, కొంచెం చెక్ జేసుకోండి. అండ్ ఈరోజు, ఉ దసరా పన్డ్, దసరా రో, దసరా యొక్క ప్రాముఖ్యత ఏంటి అంటే, ఈవెన్ ఆ మిడిల్ క్లాస్ వాళ్ళైనా, ఎవ్వరైనా కూడా దసరా రోజు, కంపల్సరీ కొత్త బట్టలు వేసుకుంటారు. ఇప్పుడు చాలా పండగలు ఉంటాయి. కానీ దసరాకు మాత్రం, ప్రతి ఒక్కరు కొత్త బట్టలు వేసుకొని, ఉత్సాహంగా అనేది పండగ అనేది సెలబ్రేట్ చేసుకుంటారు. చెప్పండి
అవునండి. ఈ మహిషాసురున్ని, దుర్గామాత చంపిందని కూడా పెద్ద ప్రతీక. చెప్పాలంటే అదే మీ, యిన్ ఇందులో. మరో పురాణ కథ పండ, ఈ మహిరాషుడు, దేవతలను, మానవులను చాలా బాధకు గురీ చేశారని, అతన్ని చంపేస ది ఈ దుర్గామాత. అప్పుడు దేవతల శక్తితో దుర్గామాత్, తా. తొమ్మిది రోజుల పాటు మహిషాసురున్నీ, యుద్ధం చేసి పదవ రోజు అతన్ని సంహరించి, ఇంది అని అంటారు. అందుకే నాకు నవరాత్రులు ఫుల్ ఇష్టం. దుర్గామాతని భక్తిశుద్ధాలతో పూజ పూజించి, పదవ రోజు విజయ, విజయం జరుపుకుంటే, మనక్ గుడా మంచి జరుగుతదని అదొక గొప్, ప్ప నమ్మకం. దసరా పండుకు ముందు వచ్చే తొమ్మిది రోజులను, మనం నవరాత్రులను కూడా అంటాం. ఈ తొమ్మిది రోజులు దుర్గాదేవిని మేము తొమ్మిది రకాల చీరలతోనీ అలంకరిస్తామండి. ఒక్ ఒక రోజు ఒక అవతారం. అంటే అన్నపూర్ణా దేవి అని, ఇంకా మనమ్ గాజులతోనీ ఒక రోజు అలంకరిస్తాం. ఇట్లా తొమ్మిది రోజులు తొమ్మిది రకాల పూ ఆ వేరైటీ, వేరైటీ వాటితోని అలంకరిస్తాం. అప్పుడు ఇక్కడ మాకు దగ్గర్లో దుర్గామాత టెంపుల్ కూడా ఉన్, ది. అంటే ప్రతి ఇయర్ అక్కడికి ఎళ్ళిన ప్రతిసారి, ఇగా ఫొటోస్ దిగేస్తాం అన్నట్టు. మాకు చాలా ఇష్ టం, టెంపుల్ అంటే.
కా దసరా అనేది ఇంకా, ఆ ప్రతి ఒక్కరి ఆడవాళ్ళలకు అయినా, మా అందరి కైనా కూడా, దసరా అనేది ఒక మంచి వైబ్రేషన్స్ లాగా ఉమ్ ఉంటుంది. ది. అంటే మిన్స్ మా మేమున్న ప్రదేశంలో అయితే దసరా అనేది చాలా మంచిగా జ ప్పుకుంట అంటే ప్రతి ఒక్కరు ఈవినింగ్ అనేసరికి ఇలా ట్యాంక్ బం దగ్గరికు వచ్చేసి అందరుూ కలిసి ఆ బతుకమ్ ఆడటము అనేది ప్రతి ఈవినింగ్ అనేది అవుతుంది అయితే టెన్త్ డే వచ్చేసి అక్కడ అదే జమ్మి ఆకులు అవి ఇవి చేసుకొని అందరు ఆశీర్వాదాలు తీసుకుంటూ ఉంటారు ఆ అలై బలై్ అని ఇలా ఒక్కొక్క ఆ ప్రత్యేకంగా అనేది ఆ దసరా బంండగ అనేది జరుపుకుంటారు
అవును దసరా సందర్భంగా ఆయుధ పూజ కూడా చేస్తామ అండి అంటే వెహికల్స్ కి పూజ అపి ఇస్తాం మా దగ్గర హనుమాన్ టెంపుల్ ఉంది అక్కడ మా అన్నయ్యలు మా బావలు వాళ్ళందర ఏంటంటే వాళ్ళ యొక్క వెహికల్స్ తీసుకెళ్ళి అక్కడ మొత్తం క్లీన్ చే స్త ఫస్ట్ వెిక క్లీన్ చేసి ఆయగారి దగ్గర తీసుకెళ్ళలి నిమ్మ కాయలు పూల దండలు తోని పెద్దగా పూజ చేపిస్తారు ఇక దసరా రోజు ఆయుధ పూజ నిర్వహిస్తారు అన్నమాట రైతులు కూడా తమ వ్యవసాయ పరికరాలను విద్యార్థులు అయితే తమ పుస్తకాలు పరస్తులు అయితే పనిముట్లను ఇవి పని పట్ల గౌరవాన్ని సూచిస్తుందని మేము అనుకుంటాం అందుకని అక్కడ వస్తువులు అన్ని పెట్టి దేవతకు పూజ చేస్తాం అన్నట్టు మనకు ఏ ఏదైతే జీవనోపాధిని కలిగిస్తుందో అలాంటి వస్తువులని దేవుని పరంగా బా దేవుని రంగా భావించి పూజించడంలో భారతీయ మన భారత దేశంలో అదొక సంస్కృతిలో ముఖ్యమైన సా సాప్రదాయం అండి దక్షిణ భారతదేశంలోని కొన్ని ప్రాంతాల్లో బొమ్మల కొలువు కూడా ఏర్పాటు చే ఇస్తారంండి
అవునండి మీరున్నట్టే మేము కూడా దుర్గామాతను ఇంటికి తెచ్చుకుంటాము తెచ్చుకొని తొమ్మిది రోజులు నిష్టగా పూజ చేసి టెన్త్ అండ్ రోజు అ అది ఇంకా నిమజ్జనం అనేది చేస్తుంటాము అంటే టెన్త్ రోజు టెన్ డేస్ అనేది మేము నిష్టగా ఉంటాము అంటే ఏమి తినక తినకుండా ఉపవాసాలు ఉండి అలాంటివన్నీ కూడా మేము దసరా అప్పుడు చేస్తుూ ఉంటాము ఎందుకు అంటే ఆ మాకు దుర్గా దేవి మీద అంత అంత నమ్మకము అందుకోసమే మేము దుర్గాదేవిని అంతగా ప్రార్థిస్తాము సో దసరా అనేది అంత స్పెషాలిగా ఉంటుంది ఇక్కడ మేము చేసుకున్న ప్లేస్ లిస్ట్ లో
అవును వినిపిస్తుందా అండి
వినబడుతుంది
అయితే మా ఇక్కడ బొమ్మల కొలువని ఏర్పాటు చేస్తారండి అయితే మాది కొంచెం లో గ్యాస్ట్ సో మా ఫ్రెండ్స్ అంతా హై కస్ట్ వాళ్ళు బొమ్మల కొలులు ఇట్లా పెట్టేవాళ్ళ అండి అప్పుడు ఆ బొమ్మ ళ్ళ చూస్తే ఫుల్ హ్యాపీగా ఫీల్ అయ్యదాని మా మమ్మీని పెట్టమని అడిగేదా అని బట్మాన్న దాంలో లేదు కదా అని చెప్పేసి మా మమ్మీ పెట్టపోయేది బట్ మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికెళ్ళినప్పుడు అంటే ప్రతి ద ర ఒకక్కసారి వాళ్ళ ఇంటికిెళ్ళి వాళ్ళ బొమ్మల కొలు యూసిొచ్చే దాన్ని ఈ శ్రీరాముని జీవిత కథను నాటక రూపంలో ఆ బొమ్మల కొళ్ళల్లో పెడతారన్నమాట అంటే విజయదశమి రోజు రామునుడు కుంభకర్ణుడు మే నాథుని భార ప్రతిమలను మాక్కడ ఇక్కడ దహ దహనం చేస్తారు అన్నట్టు అంటే ఈ చెడును నాశనం చేయడాన్ని సూచిస్తుది కాబట్టి ఆ దహనం రోజు మేము అక్కడికి వెళ్ళి ఆ రావణా ని దహనం చేస్తా ఉంటే వెళ్ళి చూడము వివిధ రకాల బొమ్మలు కొనుక్కవడం చేస్తాం దసరా పండుగ మనకు పోవ్వాలి అనేక విలువలు నరు నేను అనుకుంటా సత్యం ధర్మం న్యాయం చివరికి విజయం సాధిస్తే ఎప్పటికైనా ఎప్పటికైనా ధర్మమే విజయం సాధిస్త అని ఈ పండుగ మనకు చెప్తానుండి
అవునండి డెఫినెట్ గా మీరున్నట్టే ధర్మో రక్షతే రక్షతః అంటారు కదా ధర్మము ని రక్షిస్తే ధర్మ అద ధర్మమ నిన్ను రక్షిస్తుంది అన్న వే ళో అనేది ఏ పంటగకైనా అలా ఉంటుంది అ అయితే ఈ జనరేషన్ లో అనేది ఆ జనరేషన్ లో పిల్లలకు అనేది ఆ ద ఏంటి అనేది తెల్వదు సో పెద్దవాళ్ళు అనేది దసరా యొక్క ప్రా ముక్యత గురించి తెలుపుతూ వాళు అనేది దసరాను సెలబ్రేటు చేయించాలి అ అంటే ఈ జనరేషన్ పిల్లలకు తెలియదు అంటే ఇప్పుడు జం జడ్ జెన్ బై ఎక్స్వా అలాంటి వాళ్ళకు ఇలాంటి ప్రాబ్లం అనేది వస్తుంది సో వాళ్ళకు ఎక్స్ ఎక్సప్లైన్ చేస్తూ దసరా అనేది సెలబ్రేట్ చేసుకుంటే ఎంతో ఆనందంగా ఉంటుంది.
అవునండి, అంటే ఓకే అండి ధన్యవాదా
ఓకే అండి ధన్యవాదాలు.